అన్న నేమ్ అడుగు అడుగుతుండు స్క్రీన్ షాట్ పెట్టు చేసావా అంటే ఇక్కడ చేసాన్నారు నేమ్ నేమ్ అడుగుతుండ అభిషేక్ చోల కాలని వెడుతన
మై గగాడ్ చార్జెష్ ఉండ
న అన్న అడిగాడి
అదే చాట లేకపోతే ఏంటిది మై గాడ్
కా
ఇట్లా చాలు
ర
అయితే కాంటెస్క్ట్ ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నా అంటే
పోయినవన్నీ సోది చెప్పకు
ఫోనో ఫ్రెండ్ టాస్క్ ఉంది రెండు వేల రూపాయలు ఇస్తారంట జీతం నాకు ఇరవై కాలు చెప్తే పది నిమిషాలు ఉండాలి మీకుందా ఈ టాస్క్
కాదు మీకు కూడా చూడు ఓయ్
చెప్పు ఆ
ఇక్కడ క్యాబ్ చెప్పినాయి అసైన్మెంట్ వన్ అని ఉండ చూడు చూడు ఒక ఒకసారి
ఎక్కడ
సూపర్ సెట్ లో ఓపెన్ చేసి చూసిన క్యాప్జన్ అనేది అసైన్మెంట్స్ రాసిన అన్ని కౌంట్ అయినాయిని అసైన్మెంట్ అన్ సూపర్ సెట్ క్యాప్జన్ ఉన్నాయి అసైన్మెంట్ ఆన్ సూపర్ సెట్ ప్లాట్ఫామ్ సెవెంట్ అటెండెడ్ అ నచ్చింది ట్వంటీకిి మళ్ళీ వెట్ తెలియదు కదా
ఐ డోంట్ నో మ్యాన్ జూనియర్స్ కా మనక
మనకి అన్ అటెండెడ్ అనీ పెట్టేలా
అదేంటి అట్లా
నేన్ సబ్మిట్ చేసా కదా
ఇ జేయన్ అంటే కొత్తగా అయితే క్యాప్జన్ రెండు సార్లు వచ్చిందా అయితే
ఉ ఏమో త్రీ టైమ్స్ ఉంది త్రీ టైమ్స్ లో టూ టైమ్స్ అన్అటెండెడ్ వన్ టైమ్ అటెండెడ్ అని వచ్చింది. అంతే నాది అదే అటె చేయనందుకు పోయిందా
ఏమో లేదులే నాది ఎప్పుడు వస్తాదొ కార్నిజంట్ నాది ఎప్పుడు వస్తాదొ కార్నిజంట్ రాకపోతెను రాకపోతేనే మంచిదేమోగా కదా నీకు చక్కగా మాట్లాడతా
లేదు లేదు అబ్బి నీకు హైదరాబాద్లోనే రావాలి
హైదరాబాద్ లో వచ్చినా కూడా నేను జాబ్ లో బిజీ ఉంటా కదా మిగత ప్రా
ఓకే ఏడు వచ్చిన కాని నాకుతే పర్లో సాల ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అన్నా బయటికి రావచ్చు కదా కలవచ్ తెల్దా
హ్మ్ అంటే ఇంట్లో అంటే కాల్
సో ఎక్కు వీక్లీ వన్స్ అయితే కలుస్తావు కదా చాల్ నాకవి
మోరుదానాల వస్తావా
హ్మ్
ఆ కై ర ఒకవేళ నీ రాజువన్నవస్ చల్లోపోతే బయటిక్ కోసం అడ ఒకటే నాకు
హ్మ్ బయటికి వస్తా ఏదో ఒకటి చేసి ఫ్రెండ్స్ తో వెళ్తున్నా అది ఇది అని
హు ఏ రాజ్ జొన్న ఎందుకాపుతార్లే
అవునా తను ఎప్పుడు ఉంటాడా అందునే ఉండడుగా
అంతేగా రాజు సాబ్ చలో ఆయన చెప్పేయ్ ఇక ఆయన చెప్పు ఏదో ఒకటి చెప్పు గ్రాచసూడు గిఫ్ట్ ఫ్రీగా ఇస్తానన్నాడంట ఇంకా మీ మా మామ కూడా ఫ్రీగానే ఎత్తది ఇంకా ఏదో చేస్తా అన్నాడుగా ఏదో కోర్సు ఇప్పిస్తా అన్నాడుగా ఐ విల్ టేక్ కేర్ అని
హూ
నే చదువుకొని బానే ఉన్నారులే
హ్మ్మ్
ఎక్కువ చదువుపినికి బానే ఉన్నారులే పీపుల్స్ అంటునా ఆ అరే మారి ఇంకా
ఇంకా
యూ ఓన్లీ హ్యావ్ టు సే సమ్థింగ్ గర్ల్
యూ యూ ఓన్లీ హ్యావ్ టు సే సమ్థింగ్ గర్ల్
గ్యాస్
యాస్
ఊఊహూ
ఆ ఊఊహు ఆ నిన్న స్టోరీ పెడదామని పెట్టిన అభినీ నిన్న్ నాది వాడికి రామగాడికి పెట్టాలా అ
పెట్టు పెట్టు పెట్టు పెడతా అన్నావు కదా
పెట్టాల్నా
పెట్టు పెట్టు
చచ్చినా
యా ఏమైతద పోయేది ఏముంది పెట్టు పెట్టు ఇప్పుడ పెట్
అంటే ఫ్రెండ్ లాగా పెట్టాలా మంజు వాళ్ళని అందరినీ కలిపి, జస్ట్ సపరేట్ మీదే పెట్టాలా
ఆ జీనార్దన్ మీ క్లాస్ బాయస్ ఇంకా పెట్ కు కుమరి రవిచంద్ర మహేష్ ఇగ ప్రీతంబయ
ఏమో నాకు అర్థం అయితు లేదు ఎట్లా పెట్టాలి
ఎట్లా పెట్టాల తెలియదా నే పెట్ట నప్పు తెలుసు కదా
తెలుసు హలో పెడతా అబే కొంచెం సబ్బర్ కరో
నాగ్ కూడా పెడ్తారా ఏం కూడా చూస్తా సేమ్ అదే సాంగ్ పెడ్తావా
ఏ పాట పెట్టాలి
నాకు పెట్టిన సాంగ్ అదే నా ఇన్స్టాలో పెట్టిన సాంగ్ బానే ఉంది
ఏ బీజం పెడుతను
బీజం అర్ధంగాక
బీజియం పెడ్తా అంటున్న
అదే ఎంబిస్ అంస
నాకువరం
ఏమంటునారు నాకు అర్థంగాట్ల ఓవరాల్గా దేని గురించి అ
దెంగురించి కాదు మ తుజకు దాక తరి ర దలు ఫేకా బడి తహ పన క డ్రోన్క
ఇప్పుడు మర్ చేయబతున్నాని
అయిందంట
ఎల్లు మరి ఆగు ఇంకా
ఆ కాలేదు మెసేజ్ రాలేదు నీదే అది ఓకే జన్ ఇద ిఫ్ట్ చెన్ పెట్ నాకు దోమలని అన్ని పట్టుకొని చంపేసి ఫ్రై చేయాలనిపిస్తుంది
తింటావా
తినను ఊకు కరుస్తున్నా
ఆ
ఏదైనా టాపిక్ గురించి మాట్లాడదామా స్టడీ గురించి
ఏం స్టడీ చేసినామే మనం అసలా సరే సరే
ఆ
సరే సరే లిప్ట్ జెయి
సరే ఆయ ఆమె ఏంటి భవానీ ఊకే పిచ్చిలేపుతుంది నన్ను
ఇప్పుడు కాల్ చేసినారు
ఆన్ చేస్తునే
ిఫజా
ఆ
లిప్ట్ జేయకు
ఆ ఊకే చేస్తుంది ఆ పిల్ల
బ్లాక్ చేయవా ఎక్కువసార్లు లిప్ట్ జేసీ ఇంక కాల్ చేయకు అనిచెప్పు
అట్లా చెప్పకుంటే కానీ లైట్ కాళ్ళు ఒక్కసారి చేయకుంటే అయిపోయి ఏ మనం మొన్న అనుకున్నాం కదా క్రొకడైలని
ఆ
క్రోకడైలే ఆమె కరెక్ట్ అనుకునం
అవునా అదే దర చూషష్ణ ఆగర ఇ స్టోరి పెట్టావ్
ఏ బెంగళూరు కర్ణాటక అంటే ఎవరు
ఐ డోంట్ నో గర్ల్
చెప్పు
ఏంటి నాకు తెలవదు బెంగళూరు కర్ణాటక ఏంటి
కాల్ వచ్చింది బెంగళూరు కర్ణాటక అని ఆమె కాల్ చేసి ఇదు దిస్ యిస్ స్నేహ అండ్ఐన్ాకింగ్ అవార్డ్ అని కూడా చెప్తున్నా
ఏ ఐ ద ఏ ఐ కాల్స్ ఎందుకు వస్తున్నాయి నీకు
అదే కద నాకేం తెలుసు
అమ్మ ఏ ఐ కాల్స్ కూడ వస్తదా
స్పామ్ అని రాలేదు డైరెక్ట్ వచ్చింది కాల్ ఎలా డిటెక్ట్ చేస్తారు అవి స్పామ్ కాల్స్ ని
ఆటోమేటిక్ అయితయి నా ఫోన్లోఐతే
అదే ఆటోమాటిక్ ఎలా డిటెక్ చేస్తదలా
ఆవును ఐడియా చెప్పు
యు హ్యావ్ ఐడియా అబౌట్ థట్ టాపిక్ నీకు తెలుసు నీకు తెలుసు అవి
డవల్లురి
ఆ వేరే వాళ్ళు ఒక్కరు ఒక్కరు రిపోర్ట్ చేసినారా గాని తంది స్మానే వస్తుందా వేరే వాళ్ళకి
ఒక్కడిని కాదు మంటి ప సార్ ఆకు ఇంకోసార్ కాల్ చేస్
కాల్ మళ్ళీ చేస్తాం
చెస్తా